హలో
ఉం ఎక్కడ ఉన్నావు
ఇప్పుడే బయటకు వత్తన్న
ఉం బయట కంటే ఎక్క ఎడిపోతాను బయట కంటే బాయి కాడిక పొలం కాడిక తొర్రూరు కా చి ఏదన్నా ఊరుకా
అ
ఎటుపోతున్నవ్ ఉం తిన్నవా మరి ఎంకూర
ఈ రోజు చికెన్ తెచ్చిర్రు
ఉం ఎప్పుడు చికెన్ ఉంటద మీ ఇంట్లల్ల
ఏమో వద్దంటే ఆడతెత్తారు
ఉ తిన్నారా
ఉ తినాలే కొద్దిగా తింటం
తింటావా ఇష్టమేనా మరి తినుడు
ఏ ఎమ్ తింటావ్ రోజు రోజ ఏం తింటాం ఒక రోజు ఎప్పుడో ఒకసారి తింటాం కానీ రోజు ఏం తింటాం
ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు బడీ స్టార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బడీ స్టార్ట్ అవుతుందా
నీను హస్టల్ పోవాలి కదా
మరి సామాను గిట్ట అ అన్ని రెడీ చేసుకున్నావా
ఆ అన్నీ షాపింగ్ అయిపోయింది అన్ని కొనుక్కున్నాను బట్టలు నైటీలు డ్రెస్లు అని అన్ని కొనుకున్న శాండిల్స్ అని క్యాన్వర్షలు అని పెన్సిల్ ఎరేజర్లు అన్ని కొన్నా
ఉ హు ఉ మళ్ళా అ అ అన్ని అన్ని రాసి రాసి పెట్టుకున్నావా లిస్ట్ కట్ట అన్ని సెట్ చేసుకున్నావా
ఆ
ఉ
సదురుకోవాలి ఇప్పుడు
సదరుకుంటావా ఇలా ఇ పోయేది ఎప్పుడు ఇప్పుడు పోయేది ఎప్పుడు పదవ తరగతి ఇప్పుడు టెన్త్ క్లాస్ నువ్వు ఆ ఆటె పదో తారీఖ పదో తారీఖ పదో తారీఖ దానికి కూడా కలుపుకొని పోవాలి ఉ డిగ్రీ చేస్తున్నట్టున్నావ్ అయితే మొత్తం మీద
డిగ్రి కూడా అలా అయితది ఇగ
హ హ ఏం సామాను కొన్నారు ఎక్కడికి పోయి కొన్నారు
తోరూరు పోయినం
ఉ
వరంగల్ పోయినం
ముచ్చట వాయిస్
డీమార్ట్ బాటిల్ అయితే ఇరవై ఐదు రూపాయలే
ఆ చిన్నది చీపా వేస్ట్ బాటిల మరి
మంచి మంచిగున్నాయి
ఉ అవునా
ఒక మంచి ఎనభై డెబ్బై రూపాయలు బడు మంచి తెచ్చుకున్న కన్ని కొనియ్యలే డెబ్బై రూపాయల బాటిలు మంచిగున్న గాని కొనియ్యలే
ఉ ఎందుకో
ఏమో ఇగ
ఉ
మంచి బాటిల్ అది కొనుక్కుందాం అనుకున్నా వద్దులే వద్దులే తక్కువ పడితే అంటారు
అవునా మరి పోయేది ఆస్ట్రేలియా ఎవరన్నా కొ దొబ్బితే మరి గంత పెద్ద పాటలు ఎందుకని ఉకున్నారు కావచ్చు మరి హాస్టల్ల ఆ ఈ మరి ఇప్పుడు కొన్న బాటలు ఎంతయి
ఇరయై రూపాలు
ఇప్పుడు ఎన్ని కొన్నారు నేను మూడింటికి వెళ్తా
డెబ్బైఐదు రూపాలు
ఒక బాటిలు ఒక బాటిలు కూడా మూడు మూడు బాటిలు వచ్చినాయిగా
ఆ అట్లయితే మంచి మంచి బాటిల్లు పెద్దగున్నాయి
ఆ అయి కోనద్దు ఇ హాస్టల పోయేటప్ మన ఇంటికి ఇంటి ఎవరన్నా ఇంట్లో పెట్టుకునేటుయితే ఇవి కొనుక్కవాల గానీ హాస్టల్లో పెట్టి హాస్టల్ పెట్టుకునేటు టి మంచి మంచి కాస్ట్లీ కాస్ట్లీ కొనొద్దు
ఆహా
పోతే పో ఎందుకంటే అక్కడ వాతావరణం పరిస్థితులు ఎట్టుంటాయో తెలియదు కాబట్టి
ఆ
ఆ ఒక మళ్ళా పొయి చూసిన తర్వాత ఇక మనకి సేఫ్ అనిపిస్తే మంచిఅయినా ఏఅయినా కొనుకోవచ్చు
ఆ
అట్లా ఉమ్ వనలు వడుతున్నాయా మీ కడ మరి
మకాడ మొన్న ఒక్క రౌండ్ శిను కులాట్ లో వచ్చినే ఎంబడే పోతనం మళ్ళ వచ్చి
ఎండలు కొడుతున్నాయా మరి వానలు వానలు పడకు వాతావరణం ఎట్టున్నది
వాతావరణం ఇంగ ఎండనే
అంటేనా బాగా కొడుతనయ మా సల్ల సల్లగాలులు గిట్ట ఒత్తనయ
ఉమ్ ఇగ బాగానే కొడతానై
ఉమ్
అవైతే తర్టీ ఫైవ్ తర్టీ సిక్స్ అని చూపిస్తాది
బామ్మా బాగనే ఎండాలు బాగానే ఉందా ఉమ్ మీ ఇంట్లో సల్లగా ఉంటందా ఆ
కొంచెం కూల్ కూలర్ తెచ్చుకోవాలనుకుంటానం
ఉమ్ ఇగ ఎడాకాలమే అయిపోయే ఏం తెచ్చుకుంటారు ఇగ వనాలే పడుతండై నువ్వు హాస్టల్కే పోతాంటివి ఇగ ఎందుకు ఇగ కూలరు ఉమ్ అరే నువ్వు మీ ఇల్లు టపా రేకులా మీ ఇల్లు
మా ఇల్లు రేకులే
నా ఎండ ఎండకాలం బాగా ఎండలు ఉండాలే కదా
ఆ ఏం చెత్తం
అంతేనా, ఏమేమి సామాను కొనుకున్నావు ఎంతనాయి పైసలు మరి
ఉ ఐదు వెలు దాకా అయినట్టునయి
అవున
ఉ
ఇంకేంటి టీసీ గిట్ట తీసుకున్నారా మరి
తీసుకోవాలే రేపు పోయి తీసుకోవాలే
ఉమ్ దానికేంతో
దానికి ఐదు వందలు అడుగుతారు
వేయి అడుగుతారు ఐదు వందలకి ఎవరు ఇత్తరూ
ఉ అడగాలి ఇగ మంచి ఐదు వందలు అడుగుదాం
ఇయరు ప్రైవేట్ స్కూల్ ఆ గవర్నమెంట్ స్కూల్ ఆ
ప్రైవేట్
ప్రైవేట్ స్కూల్లో వెయ్యి రూపాయలు తక్కువ ఇయ్యారు
ఉహు
ఊ
మరి టీచర్ కు ఎందుకు పైసలు మరి
ఇగ అంతే ఇయ్యాలి ఇగ ప్రైవేట్ స్కూల్ లో ఏం చేసినా పైసలు ఇయ్యాలి
ఉహు
ఊ ఏవి సామాను కొన్నావ్ మరి ఎప్త్ సామాను
నిన్న డీ మార్ట్ లోకి పోయి
ఉ
జామెంట్రీ బాక్సు పెన్సిల్లు ఆ హ్యాండ్ కర్చిప్లు
హ్యాండ్ ఖర్చప్ లు కూడా కొన్నావా
ఆ అవి రెండు కొనాలే
రెండా
ఆ ఒక కాంబాక్స్ తీసుకుంటే అయిపోవు గానీ
నేను అవునా
ఆ
పేన్సిల్ బాక్సా
క ఇది పెన్సిల్ బాక్స్ తీసుకున్న కంబాక్స్ తీసుకుంటే మంచిగా జామెంట్రీ బాక్స్ జామేంట్రీ కే ఇది కంబాక్ బాక్స్ కాంబాక్స్ కే
మీ ఇంట్లో గిట్ల ఉండవా వేరేటివి
అంటే కంబాక్స్ ల
ఉ
ఏ అన్నీ ఇగ ఇంగ ఏంటివి మొత్తం ఖరాబయి ఖరాబయి ఉంటాయి
ఆహా అది ఉంటే అది తీసుకో పెన్నులు పెన్నులు గిట్ట పెట్టుకోవడానికా
ఉ
ఉహు ఉ చుద్దాం ఉండు
ఇంట్లో వాళ్ళు కొంచెం ధర్మం చేస్తే
ఆ గెన్ని పైసలు గెన్ని పైసా ఇంట్లో వాళ్ళు ఇంకా ఎన్ని దార్మాలు చేయాలే ఆ తక్కువ పైసలు అయితన్నాయ బానే ఆ కదా ఉ త్రీ హండ్రెడ్ తోనే పైస అయితనే ఉండే ఇక ఫస్ట్ టైమ్ కాబట్టి ఊ
ఒక ఇ ఒక ఇయర్ పోయినా అనుకో నెక్స్ట్ ఇయర్ నుంచి సామాను నడిపియొచ్చా లేకపోతే లైక్ లైక్ తీసుకోవాలా లేకపోతే కొనుక్కోవాలా అర్థమయితది ఇగ ఆ నడిపిచ్చుడు నడివిచ్చుడే
మ్ ఆ ఆ
ఏం కూరొండుకున్నారు
మీమ పప్పు కూర వండినం
పూర్ణ
ఆ
మీ ఇంట్ల కూడా చికెన్ ఉంటదిగా
ఇగ రేపు ముర్గాసిరా కర్త్ చపల్ తేవాలాని ఇయ్యాల తేలే ఇగ
ఆహా షాపలు పడుతారా మరి మీ ఊర్లా
పడుతారు పడినా కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతారు దొరుకుతాయి
అంతేనా
దున పోయి పోద్దున మేకిర్ కాడ ఆడిగి పోయి అట్నే తొర్రురు పోయి ఒక పెద్దషప పట్టుకొచ్చిన ఇగ ఆడ ఇంటి కాడేసి ాలిగా
మ్ హు మీకా కూడా ఆడుతారు క్రికెట్
తరు మా కాడ క్రికెట్ ఆడుతారు ఈ మధ్య ఈ రెండు ముడు రోజుల కంచి వేలు వేలు బిట్టు పెడుతాళ్ళు రెండు వేలు వెయ్యి పది వేలు రెండు వేలు పెడుతాళ్లు బిట్టు
మ్ మరి మీకేమొ మీకేం ఇతర
తనంటరు గన్ ఇత్తనన్నారు కానీ ఎం ఇత్తలేరునీ గ ఇయలా ఇత్తం పార్టి చేద్దామన్నారు కానీ దెం లే ఇగ పిల్లలేనన్
ఆహ పిళ్తే పోతావా
ఆ ఇగ వళ్ళదాంటే మనమేం పోతాం
ఇంగ ఇంగేమ్ న్ని రోజుకి రెండు వేలు అయిపోయినా ఇంక రెండు వేలు మిలిన ఒక రోజు పార్టి చేసుకోవచ్చు ఎవరికోతాయి మరి ఎక్కువ నువ్ ఉన్న టీీమ్ గొత్తాయ లేపోతే వేరే టీమ్ కోత్
ఎయ్యళనైతే మేమే గెలిసినాం మేము నాలుగు నాలుగు వెయిల దాన్క మాకే వచ్చినాయి
అంతేనా ఎవరు మంచిగ ఆడుతాళ్ళు మరి మీ టీంలా
ఇగ అడుతనే ఉంటాం టువెల్ వాళ్ళ సందర్భాన్ని బట్టి మూమెంట్ని బట్టి ఇగ అడుతనే ఉంటంట్రూ ఒక్కొక్కరు అందరు మంచిగా అడ్ టోళ్ళే ఉన్నారు కోరుకుంటా కోరుకుంటారు కదా అక్కడ కోరుకోని ఆడుతాం కాబట్టి ఇగ
మ్
వీలును బట్టి మ్
మీరు సాయంత్రం ఆడరా మరి క్రికెట్
ఇగ సాయంత్రం ఎవలు ఆడుతారు పొద్దునయితే వ జాగింగ్ జగింగ్ అంటు
ఇగ వాకింగ్ స్టైల్గ
వాకింగ్ చేస్తానికి ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి పొద్దున కుడా ఆడుతారు సాయంత్రం ఎం ఆడుతారు ఆడారిగ
అంతేలే
మ్ అది మీరు మీరు పొద్దున ఆడతారా సాయత్రం ఆడతారా
మేము పొద్దున ఆడతాం సాయంత్రం ఆడతాం
ఉం రెండు రోజుల తరువాతఎక్సర్సైజ్ చెతారా మీరు
ఉం
మంచినే ఉన్నది ఎక్సర్సైజ్ చేస్తే మంచిదే హెల్త్కు తిన్నావా మరి అన్నం
ఉం తినాలిగా
ఇప్పుడు ఎప్పుడు తింటావ్ టైం కాలే తొమ్మిదిం పావ్ దాటతాంది
ఉం
ఇంకా రెడీ కాలేదా
ఏ చెత్తాలి ఇగ మా ఇంట్ల
ఉం ఎంత సేపు అబ్బ అర్ధ గంట బడద్దా గంట బడ ద్దా తినే వరకు
మ తిన వరకు తన్న తంట
ఆకలి అయిత లే
ఇంగ అయితాంది కానీ ఇంక ఏం చెత్తావ్ ఇంట్లో పరిస్థితితులు అట్టున్నయి
అంతేనా
ఇంట ఇంట్లో చుట్టాలు వచ్చిల్లు ఇంగ వాళ్ళు ఎప్పుడు తి ఇగ వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడే తినాలిగా రాజమంతాల ఎంగతా
జనాలు అజ్యం వెళ్తారు ఇగా
ఉం
ఆ ఆ నీకు